వినపడుతుందా
ఆ
బాగున్నారండి ఆ ఆ వినబడుతుంది
అండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు.
ఏం లేదు
ఏంటండి మీ దగ్ మీ దగ్గరకు కోడి కోడి పిల్లలు బాగున్నాయా.
అవునండి కోళ్లు పెంచుకుంటాం మేము బాగా
అవునా అదే వినపడుతుంది కోళ్ల శ బ్ధం చిన్న పిల్లవి తిన్నారాండి మధ్యాహ్నం.
తిన్లేదండి ఇంకా
ఏం ఆ తిన్నామండి. ఏం కూరోండినారు.
కూరెం బెండకాయి మీది
ఆ మాది కూడా బెండకాయ్ పుల్స్
ఊహు చారా
ఆ ఏం చేస్తున్నారు.
ఏం లేదండి మీరు చెట్లని బాగ పెంచుకుంటారా
ఆ లేదండి పెంచుకోము అంటే మేము అంటే పైన టెరస్ పైన ఉంటాము సో ఇక్కడ కుదరదు పెంచుకోవడం.
అవునా కుండీలో కూడా పెంచుకోవచ్చు కదా
ఆ కుండీలో పెంచుకోవచ్చు కానీ